హలో
కట్ అయింది
కట్ అయింది చూడు
అవునవును చెప్పండి.
హలో హలో అంటూన్నా ఫోన్ కట్ అయి
నేను చూసుకోలే కట్ అయిపోయింది
అవునా టచ్ అయింది కావచ్చు
ఆ టచ్ అయినట్టుందండి ఉ సినిమాలు చూ
తిన్నారా అన్నం మూవిసా మూవిసే ఎక్కువ అప్పుడు చూసేది ఇప్పుడు తక్కు
ఉ ఏది ఎక్కువ చూస్తారు అంటే ఏది ఇష్టం ఎక్కువ
సీరియల్స్ చూత సాయంత్రం కరెంటోచ్చింది దా అే బారుదాంద ఇప్పుడు దంక ఏడితాలు పోన్ పి లు సిటీ వి ఆడ రిమోట్ ఇ చాలు
రిమోట్ ఇవ్వట్లేదా
ఆ బొమ్మల్ బేట్కోనే చూతర్
టీవీలో నాటికలు చూడనియ్యారు ఫోను ఫోన్లు చూస్తార
ఇప్పుడు కొంచెం ఎక్కువ యూజ్ చేయ్యనిను నేను పోను
ఉహు
ఫోనే టీవీ బాగా బొమ్మలు బొమ్మలు రిమోట్ ఎవ్వ దగ్గర ఉంటే వాళ్ళదే గొడవ
ఉహు ఏదనా ఇష్టమైన సినిమా ఉందా అండి
ఆ
ఏదైనా ఇష్టమైన సినిమా ఉందా
నాకా
ఉ
నార్మల్గా అన్నీ చూస్తా ఇష్టం అంటు అదేం ఉండదు
అన్నీ చూస్తారా
ఆ
ఉ
సీరియల్స్ మాత్రం జీ తెలుగు జి తెలుగు సీరియల్స్ మాత్రం మన్ ఇష్ట
అన్నీ చూస్తారా
ఆ సిక్స్ నుంచి నైందకా అన్ని కూడా కొడతా
రిమోట్ ఇతారా మీ వోళ్ళు
రిమోట్ ఇతరు సాయంత్రం ఇతారు ఎందుకంటే పొద్దున గ వాళ్ళనీ నేను అడగను
ఉ
ఇట్లా పెట్టుకుండు సాయంత్రం నాకు పో ఒక రోజు వానికి ఒక రోజు వీనికి
ఉ సాయంత్రం మీకు మాత్రం కామును ఉహ్
ఒకరోజు అయన ఒక రోజు నినే సాయంత్రం నాకు
ఊహు ఉహ్
ఇగా సండే సండే ఇగ వాళ్ళ ఇష్టం అలగు
ఇంకా సీరియల్స్ రావు కాబట్టి
ఆహ
ఉమ్ ప్లాన్ బాగుంది
ఫోగ్రామ్స్ చూస్తా
ఇది వెళ్లనండి టిప్స్ ఏ ట్రిప్స్ కి అట్ల ఏమన్నా వెళ్ళారా
అ
ట్రిప్స్ కి అట్ల ఏమన్నా వెళ్ళారా
ట్రిప్స్ క ఆ వెళ్దాం అనుకున్నాం గానీ సమ్మర్లా తన గుడు ప్రోగీమ్ ఎక్కడ మొబైల్లో బ ఏమ తెరుజు అనుకున్నాం గాని అన్నయ్య వాళ్ళ బెంగళూరుకి వెల్లిన్లు
ఉ
వీళ్ళని తీసుకొని ఇగ అంత దూరం బోవాలంటే
ఉ
ఎల్లలే ఇగ
అంటే ఇప్పటిదాకా ఎటు వెళ్ళ లేదా
ఆహా సమ్మర్ లో ఎక్కువ నేను ఏళ్లను ఎండకు వీళ్ళను తీసుకొని పోతే బాగా ఇబ్బంది వెడతారు
ఉ సమ్మర్ ల ఎలా కూడా బెస్ట్లెండి
ఆ
ఎళ్లియ ఎండకి వామ్మో ఎండ్ వడదెబ్బ తగిలిన్
ఉ బస్ సిగట్లు ఎక్కువ పడదు వోంథింగ్స్ అయ్యితాయీ అట్ల అని ఏ ఎలాము మేము ఎక్కువ ఎక్కడ నయితే వెళ్ళాలంటే యాఫంక్షన్లకి ఇట్లా కావాలంటే బండి బైక్ పైన వెళ్తాం
మ్మ్ కార్ లోన
ఆ కారు కూడా పడదు ఎక్ ఒక జర్నీ ట్రాయల్ జాయలే అప్ ఇప్పుడు మ్యారీకాకా ముందుకు కూడా
మ్మ్ హ్మ్
ఇప్పుడు మాలక్కన పిల్లు కూడా ఎల్ వాళ్ళకి కూడా జర్నీ పడదు
నాకు కూడా అనతే కార్ ఎక్కువ దూరం పడదు మ్మ్
ఆ ఇప్పుడు ఈ ఎండాకలాం ఇంకా వీళ్ళని తీసుకొని పోయే బదులు ఇంటికడా ఉన్నది నాయం
మ్మ్
ఎట్లా కొట్టుకుంటారు ఆ అందరిలో ఇప్పుడు
అవునా మన ఇంట్లో కూర్చడం బెస్ట్
ఆ
మ్మ్ విడు తీస్కెళ్లి బాధపడి అమ్మో మనిషి రాకించుకుని మునాగకు పెడతారు ంది
అవును మస్తు చికకు పెట్టిస్తాడ్రు అసల ఇంటికి పోదాం అంటే మా అమ్మాయి ఈ రోజే హాస్పిటల్ కి వెళ్ళి వచ్చినం ఎందుకు ఈ రెండు రోజులు ఉండి కొన్ని ఇక్కడ ఉండంటే నాకుసలకే ఉండ బుద్ధి అయితలేదు మస్తు సతాయించి అక్కడా అంటే కొంచం భయం ఉంటది అక్కడికి కెల్తే అడ ఎక్కువ ఇంత అల్లరి చెయరు మ ఇట్లో కొంచం చల్లగుంటది ఇక్కడ బాగా ఎండగా ఉన్నది ఆ అయ్యా ఆయనకి అక్కడ వాళ్ళు ఫ్రెండ్స్ ఉంటారుగా వాళ్ళ స్కూల్ పోయ ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు పోయి వాళ్ళు తో అమ్ మా వాళ్ల చెల్లెలుంటి ఆ వాళ్ళ చెల్లె వాళ్ళ ఇక్కడ వాళ్ళ అందరితోటి ఆడుకుంటాడు చిన్నైనే బాగా దు పెద్దయినా మంచి ఉండడు ఆయన ఎక్కువ ఇంట్లో ఉండడు వాళ్ళ దా ఇట్లా ఆడుకుంటడు పోయి ఇంగ ఇక్కడ ఎవరు ఉండకపోయే సరికే బాగా సతాయించుతాండు ఈ సమ్మర్ ఎట్ల గడవాలో ఈ ఎండకూడా వాళ్ళను తట్టుకోవాల్సివస్తుంది బయటికి పోతరని హలో హలో హలో
హలో